ఓ ఏ లేదే పాటలు పెట్టి కూసున్న ఈనాకి దీనికి
అవునా ఇంకా ఏం లేదు కాళీ. కూసున్నం బయట
టా
ఆ
ఎమ్ బైటనే
ఇంటి బైట్ ట్ట కూచుందం
కే ఏ చేసురందరు
మీరేస్తూరు
హో ఏన్లే ఇంటికొచ్చిన్నా ఇప్పుడే ఇగా బ్యాగ్లైయని తీసి ఈమె తెలుఫుల ఈమై. నా తెలఫులా నాయి మొత్తం సాదిరిసిన
అవునా ఆ ఏళ్ళు జారాతగా ఒంటైందా ఒంటైందక్క
కాలే నోరు ముయి జాగ్రతగా
ఆ ఆ ఎమ్ చేసురింకా
ఏన్లే ఇంగాఫ్ టీవి పెట్టిన మాటలు పెట్టిన సుస్కు
ఆహా
అలా కూసున్నావ్ అందద్ ఏయాలి
అవునా ఏవండాలి
ఏమోండాలా చీకే వండాలి. ఎమ్ లేవుగా
ఎళ్ళిన ఇంటికి
వొచ్చింన్య ఇంట్లోనే ఉన్నా
ఎవరు తీసుకెళ్ళరు మన
సోనీ సోనీ
ఆహ
సోనే దీసుకోనొచ్చిం
ఓకే
నింపింది అది పోయింది నేను ఎప్పుడో నా ఫోన్ జేసి రావే రావే రావే అంటే అది ఐదున్నరకు వచ్చింది
ఆహా
అమ్మట ఎళ్ళిపెయింది వాళ్ళ మమ్మీ వుంది గా మరి వాళ్ళ మమ్మీ ఉంది గద నే మిరాళ లాల్ నా రెడ్డి కాలనీలా
ఆ అవునుగా అవునంటగా చెప్
వొచ్చిం ఆమని దీసుకొని మళ్ళా నంది పడిపోయింది
ఆ
ఇంకా
ఇంకా
హా చెప్పు నువ్వే జెప్పాలి
ఉమ్ చెప్పాలి మీరే
ఏం నువ్వే జెప్పాలి ఏం వొండినావే
టమాటా ఎగ్గు
టమేటో ఎగ్గా
యా
తగ్గినా మీ హస్బెండు పివరు
ఆ తగ్గింది కొంచెం
ఆ రేపే
ఉ
హ
ఏ టైం కి వస్తరు
రేపు వస్తాము ఇంటికి ఎప్పుడంటే మార్నింగే వస్తాం
మార్నింగ్ ఏ వత్తర
ఉ
మమ్మీ ఉంటదా ఇంట్లో నా అంటున్నా
ఉహు షాప్ కి ఎళ్తది అమ్మ
ఏమె తలకాయి ఫ్రిడ్జ్ లో బె ట్టినావ ఇసకబొయ్యి
షాప్ కెల్తదక్క
మరి మీ ఇద్దరే వొచ్చు మీ ఇద్దరే వండుకొని మీ ఇద్దరే దిని పోవాలనా
వొండిపోతది అమ్మ అమ్ నాన్న వుంటడు గదా నాన్నా తమ్ముడు ఆ సాయంత్రం వస్తది ఆ
ఎన్ని రోజులు ఉంటావా వన్ వీక్ ఉంటావా
ఆ సండే వరకే
సండే ఎవళ్ళూ ఉందా శుక్రవారం ఏయినా శనివారం ఆదివారం.
అదే రెండు రోజులు మావే కూడా వస్తాడుకి ఇద్దరం వస్తాం ఫీవర్ వస్తుండ ఇ ఇంటికర ఉంటంది
ఎద
ఆ ఫీవర్ వస్తుంది కదా ఇంటి దగ్గరే ఉంటుడు
అదేలే అదిక ఇంకానే
ఇంకా
నువ్వే జెప్పాలి ఏమెకే పాటలు పెట్టి చూడమని జెప్ అగే
ఆహా ఆహా అవునా
ఎంత చేయలి
గుడ్డు ఆడే ఉడా
దడు లత కాదనే ఉండ
ఇ రాడిగా పొద్దుగాలు వస్తడేవు
ఏయ్యో మరి అలా అయ్య బలిమా తీసుకొస్తాడు లేకపో దాన్ని తీసుకొస్తాడు అడు పాలు తెస్తాడు కదా దాంతో పాటు
వాళ్ళ ఇంట్లో ఉందా ఆ
ఆంగ్ర నాలుగు ఎా ఉంట సరే
చిన్న పాపా
చిన్న పాపన మీట్ పకం బాపా
ఆ
తోట తనికితి కానా
ఎంగడతోది పాపు ఉంటది పాపు త ఆడుకుంటా కాసేపు
ఆ ఇంట్లా పని వంటాల సరిపోద్దా ఇనిపిస్తుంది కాగాని నువ్వు గ్యాప్చ్చి మాట్లాడుతున్నావు క్లారిటీ లేదు
ఆ
ఇంకా నాకు ఊర్లో ఏంట సిగ్నల్ ఉండది ఇక్కడ మ మనకాడా నానింగ్ జియో నైట్ వచ్చేసరికి ఇక పని చేయదు ఊర్లో వాడేటకుయితద లేదు ఏ ఆనా జామ్
సాయంత్రం అయితే ఈక అగరింత వస్తాది కదా సిగ్నల్
ఆ ఫోన్లు వాడతార మరి కేను ఆ భంగిన కలవు చెప్పిందా అలగట్
ఇ చెప్పాలి
పిచ్చిదానా అలాగే
ఆ
ఏంటి ముచ్చోట్లు అదే బ్రోంగకు ఉంట ఇమన్ ఇప్పుడే ఏమన్నా డ్రెస్ చేంజ్ చేసి జరంతా అం కిలు తినిపించి అల్లు కడిగిన
ఆ
ఎపురమాశాలి పండెలవస ఎలా పండా పెట్టాలిగా
మ్ మ్ వంద జెసి తిని పడుకోంద్య
అంట చేయలి ఇడు ఎయడ జయినిస చేయినియా ప అదా అంటే ఇప్పుడు పంతే మళ్ళా నైట్ పంతతుదుో లేదాని డౌట్
ఆ ఉమాన్ ఉండవాలి పోయినా మరి
ఆ
ఉమన్ ఉండవన్ పోయరు
ఉమ్మానా నేను అడిగిన దాన్ని ఇళ ఉండి నైట్, రేపు పొద్దున పోరాదే ఎను రోజులు అవుతుందో రాక అని చెప్పేసి అంటే, ఆ నేను మా ఇంటికి పోక రెండు రోజులు ఏమవుతుంది, నిన్న కూడా పోలేది పండుకల ఇంటికడ అంటుంది, ఈ అమ్మా ఇది ఎక్కడ ఆనందమే అని నేను అమ్మ అమ్మమ కూడా జ పరమణ ఉ న ఉండదా పరమ రెండోధన్మకంజుడట్ అయిందో అని చెప్పేసి అమ్మమ్మంటుంది. పీక్క పోయింది పారమ్మ కొద్దిగా అది కూడా అట్టయింది రెండు రోజులు ఉం జర తిని పని పని ఎక్కువ ఉండదు కదా ఈడుంటే పనామే ఉంటది అమ్మమ్మ ఉంటది పని చేస్తానికి ఇగ చిన్న చిన్న చిన్నయి ఉంటే ఒక గీతగీ రెండు పనులులేమన్న ఉంటాయి మహా అయితే ఊకే అయ్యయ్యే తెస్తది తింటనే ఉండాలి తింటుండాలి ఇకంతే
ఆఅదే
ఒకటే ఇగ ఈళ్ళత్త వస్తుందంటగా సోనో లత్త రేపో మరి ఏమో ఎప్పుడో
రేపు వస్తదంట ఎందుకంట మొన్న
ఏమో మరి ఏమోనే నాకు తెల్వదు రేపు పోల వసద అంట మరిగా అంతక అని చె పోవాలని చెప్పేసి అన్నారు మ ప్రస్తు ప్రస్తు
అవునా ఎాలే
పిల్ పిచలా నా ఏం చేసినవే ఇ ఏతున్నాళ బట్ అన్ని పీ స ఎవ జదు పోల్ మల్లా ఎన్న
ఆక
ఎవరే
పక్కన
ఆ ఏం చేస్తారే ఇంట్లో మీరు
ఏముంది ఖాళీ హైదరాబద్ బయటకు కూర్చకొని అయిపోయింది వన్ టాప్ అని అంతా అయిపోయింది ఏం లేదు ఆ అమ్మమ్మ వంట చేసింది నేను పనిచేసిన
మీ అమ్మమ్ బాగ్ చేస్తదా వంటలు ఆ అవును మంచిగా చెత్తది ను నువ్ చేత్తలేవ గోంగర చికెన్లని అయిఅని
గోంగూర చికెన్ మావయ గోంగూరు తినడు
ఓ నయిస్ ఆ మటన్ గోంగూర అఓ అది గుడ్ తినడేమో
ఆ గోంగూర దినడు
అదే అదే అర్థమయంది గోంగూరం మొత్తానికి తినడు అంటవు ఎందుకు తినడో షౌ వా పాలన్నాయ్ గలీజ్ గా
మస్తుంటది గలిజంతా గణేష్ ది ఆది బాగుంటది
పాలకూరె తినబుద్ధి కాదు
ఇంకా ఉమ్
చొప్పాలి నువ్వే రమ్య ఎట్ బొయింది డ్యూటీకి పోయి వచ్చినాలేన అది పాపం ఫోన్ చేద్దాం అని అనుకున్న ప్రతి సారిని బిజీగా ఉంటున్నా ఒకటి ఐరా వల్ల సావు కొస్తుంది
ఆ
లేకపోతేనేమో ఇది పడుకోకుం పండే టైమ్ లో అట్లనా చేస్తుంది
ఆ ఇప్పుడే మాట్లాడుతుంది రమ్య ఆ ఇంటికి పోతుంన్న దట
నీ తోటా అది ఇంటి కి పోయినంక ఫ్రీ అయి ఫోన్ చెత్తది మెసేజ్ పెడతది అక్క కాల్ చేయి తారి అప్పుడిగా నేనూ ఏదో ఓకటి చేస్ తనో ఉంటా నిన్న ఆ టైమ్ కే చేసిన్ ఐరా కప్పుడే బిస్కెట్ ఏమో తినిపిస్తున్నా ఇంటికి వచ్చి
అహా
ఆ టైమ్ లో చేసింది ఏం చేయను నేను మాత్రం
అదే
అట్లా అయిపోయింది చెప్ ఇంకా
ఇంకా చెప్పాలి
ఐలో
ఎనిపిస్ లేకా హ్మ్మ్
ఇనిపిస్తుంది ఇనిపిస్తుంది చెప్పవే
హ్మ్మ్
ఏయ్ ఆ
మెయిల్ చేస్తా నేన్ చేస్తా నేన్ చేస్తా ఫోన్
చై
మ్ మ్
చై
అయయో అయ్యోక్క